హలో మెసేజ్ చేస్తా ఆశ
ఆ ఎత్తకుపోతే జీరో పడతదని అడ్లే రోషిని నాలుగు కాల్స్ పో అక్క నాకు తెలీదు ఇట్లా ఎత్తకపోతే పోతదని
ఉమ్ ఆ ఓ చోట జీరో ఉంది ఓ చోట సిక్స్ హండ్రెడ్ అని ఏదో ఉంది అదేనా
ఆ అదే అదే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫార్టీ అట్లుంటాయి చూడు
ఆ
ఆ జీరో అంటే నువ్వేం మాట్లాడకుండా కట్ అయిపోనాటివి
ఉమ్ ఉమ్ రెండు అయినాయి అట రెండు ఆ సోమవారానికి వచ్చేస్తా మధ్యాహ్నానికి వస్తడు ఇందాకా శశి చేసింటే కలవలే లిఫ్ట్ చేయలే శశి
ఆ
అందుకే అది అట్లా అయిపోయింది
అంటే నువ్వు చెప్పాలి వాళ్ళకు ముందే ఆన్లో ఉండు అని యాప్ ఆఫ్ ఓపెన్ చేసుండాలి
ఆ ఆన్లైన్ లో ఉండింది నేను వై వైఫై నాది కనెక్ట్ కాలే సరిగా మా ఆయన దానికి నేను అయ్యింది అనుకోని కాల్ చేసినా అది కనెక్ట్ కాలే సరిగా
షీట్ పెద్ద కష్టమొచ్చింది
ఏం గాదులే రెండే గదా మిగతాదన్న కరెక్ట్ గా వస్తే చాల్లే
హు హు హూ
ఆ
సెహరాని సెహరాని
ఏం సినిమాలు చూడట్లే
ఏంది ఉస్తాద్ కి పోదామనా అనుకున్నానా
హా
కానీ కానీ ఇంగ ది ట్రిప్ కి పోయినా గదా
ఆ
అందుకనే ఇంక పోలే
ఆ రివ్యూ ఏం బాగలేదంటున్నారు
అదే అనుకున్నా నాగ్గుడ అదే తెల్సింది ఆ సుప్రజ చెప్పింది
ఉహ్హు గ్రూప్ లో గూడ మెసేజ్జేసింది సుబ్బు హు పాపమమ్మి
అదే
ఆ డబ్బు గొడ్కనే సరిపోతది
ఉమ్ హు
ఇంగానయం ఆ పిల్ల మానసాలేదెటనో లేకపోయుంటే చెబుతా ఉండు స్వామి
నిజమే సామి
మా వోడు హిట్టేవాల్సిన అవసరంల్లే నడితేచాలు పడుకుంటేజాలు దొల్లితే జాలు అని జెప్ తోర్నిండు మళ్ళా హుహూ
ఇప్పుడు మాట్లాడుకోవట్లే గదా కానీ తెలుసా ఉంది ఆ పిల్లకి కానీ అనిపించింది
ఏమని
ఆ
ఏమని దెలుస్తుంది
మ్చ్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్షిప్ వాల్యూ అననుకుంటా అంటే ఎవరు మాట్లాడట్లేద్లే
చాల్ చాలాశా నువ్వు మంచితనంగా మళ్ళీ ఆలోచించాల్సిన అవరం లా అసలే తెలుస్తలే గనీ యేడ తెలుస్తదే నువ్వు అట్ల జూడు ఏ జాలి పడాల్సిన అవసరం లేదులే గామనించ గాకు ఏం పర్లే
గమనించన్లే జస్ట్
ఆ యాడ ఆ పిల్ల ఫేస్లే రిగ్రెట్ ఏం గనపల్లేద్లే
ఆ కొంచెం అయితే పొగరయితే తగ్గలే
ఊ ఎవరూ ఉన్నా లేకపోయినా ఇంగ ఆమె అంత అట్టే ఉంటదిలే అప్పుడు మనమందరం గూడ మాట్లాడినం గట్టిగనే లే అడ మారిందప్పుడు
ఆ ఆపిల్తో ఆపుల్తో బోయింది ఈ ఏందో ఆ పిల్ల
ఏవో దొరుక్తే వాళ్ళు అమ్మాయిలు మాట్లాడకపోయినా అబ్బాయిలతో ఐనా ఉ టాన్నిన్లే ఇంగేంది మనమే వెళ్ళలే ఫస్ట్ వాన్నె పట్టించుకుంటట్లేరు వాంతో గొడవేందే
అవును అందుకే గదా మాట్లాడట్లే ఎవరూ ఏదో వాళ్ళకెదో క్లాషెసొచ్చాయీ మ్మ్ అందుకే గదా ఇప్పుడు ఓన్లీ హిందూ యశ్వంత్ వాళ్ ముగ్గురే
ఊ యెష్షూ వివేకు లే ఇద్దరమ్మాయిలా కూర్చున్నార్ తల్లే
అహ్ సరిపోట్లా పాపం ఎంచెత్తం
అ పిన్ ఆ పిల్ల మానజాక స్కూటీకిచ్చినాడు కద వాళ్ళన్నా
ఏవో పెట్రోల్ బొక్క గదా అని నేననుకుంటా
ఓ నైనా అవున్లె తూ వల్లమేసే ఐదొందల యా బొక్కలకి ఒత్తదా వీళ్లై
అదే అని అనుకుంటా ఏమో మరి నాగ్గూడ తెలిదు ఎవరూ మాట్లాడట్ల కాబట్టి ఏంది
ఏంది కింద పర్షవా ఆ ఆడండి అ అంతలోప్ బరుత్తా ఆడండి మీరు బాగ ఆడుకోండి
ఏం పర్సాలంటా
ఉమ్ మామలుగా బెడ్ పైన కాకుండా కింద పడుకుంటాంలే బాడీ పేన్స్ అట్లనిపిస్తే కింద పడుకుంటాం
కిందక్కడ ప్లేస్ సరిపోతుదా
ఆ సరిపోతది మాదే సరిపోతది హ్ సరిపోత అవే ఆ వెటన పడ్డై
ఎండలెక్కువ కానీ వర్షం ఈ బ్యాంగుళూర్లో వడగండ్లు పడుతున్నై
ఆ అవును నేను స్టోరీల్ జూస్సున్న
భారీగా పడతన్న
ఆ మొన్నగూడ ఎవడింటవ్ ఉరుములు సామీ
ఉమ్మ్ వర్షాలు ఉన్నాయంట ఈ రోజు కూడా కొంచెం మోఢంగా ఉండింది.
ఆ ఏ కానీ ఇప్పుడేంది అబ్బ ఇంత వేడి చేస్తుందీ. ఎక్కువ ఉంది
ఎక్కువుంది వేడి మాకు చెట్లు ఉండయి కాబట్టి మంచి గాలి వస్తుంది మాకేం అంత వేడి అనిపియట్ల
మాకుందబ్బ పైన కదా ఉంటాది.
ఉమ్మ్
కిల్ కిల్ కిల్ నేను ఇంకా చెత్తను తోద్దామంటే నిన్న ఇంకా ఎట్లా అయిపోయా ఇంకా బిజీ బిజీ అయిపోయా
హుమ్
వేయలేదు ఇంగ
నీ గుర్తుంది ఆశన్న ఏమన్నా నేను ఏమన్నా బయటికి పోయేస్తే నాకు రూమ్ చేత ఎత్తుకుంటే అప్పుడే క్లీన్ చేస్తాను నేను
ఆ అవునా హా హ్ మేము అట్లా లేదమ్మా మేం రెండురోజులు కోసారి తోసుకుంటాం అమ్మ
ఇప్పుడున్న పట్టి కట్టిండా చెత్తుఉంటే యాడుండి మీ చెత్త స్నానం చేయకుండా అబ్బ హా హా మాయలే ఇప్పుడ ఏ చెత్తా అట్టే పెట్న ఉంటే ఆ ఆడ ఏడుంది చెత్తా ఏదో రాలంటే అంతా ఉంటారులే
ఉమ్మ్ హు
ఆ అబా ఇంట్లోపనులు ఎవరు చేతున్నారు సరే నా బట్టలు నేను మస్తేసుకుంటా మీ బట్టలు మీరూ మడతఎసుకోండి. సరేనా దానే వరకలు మల్ల ఆ చేయనే చేయ ఏదో ఒకట అలాంటే అలాద్దు మీరు మర్యాద ఆడుకొనాలో ఎలా ఆడుకోండి నంగ న నవుత అప్ప తప్పిచుకోదు చెప్తాన ఏంది ఎంది ఎంది ఉమ్ అదేలే ఏదోటి అనాలని తొంగోనే ఉన్నావ్ వద్దని చెప్తాన ఏంది నువ్ మంగళోడు ఈ నేను అది కాదు అనింది మీ చెవులు కూడా పని చేయావ బ్లూటూత్ ఒకటన్న తీయ్యండి. నీలాగా తయారువుతుండువి మా ఆయన కూడా రెండిట్లో పెట్టుకొని సౌండ్ పెట్టుకుంటారు.
ఉహు ఉ మన మంచిగా వినిపిచాలి కదా
అంటే పక్కన వాళ్ళది ఎంత అరుసుకున్నా వాళ్ళది వినిపించాల్సిన అవసరంలే
అంతే కద మరి
పెట్టుకోవద్దే నీ కాల్ ఏవండీ చెవులో ప్రాబ్లం వుంది
ఇప్పుడు పెట్టుకోవట్లేదు లే ఈ మధ్య ఎందుకంటే నేను మంజునే కదా
ఈ అమాస కానీ నీకు బెనిఫిట్ ఉంది మంజువుకు నువ్వు ఎంత సౌండ్ పెట్టినా దానికి వినపడదు
అవును నిద్ర అప్పుడు ఆ పిల్ల కి కామను అంటే లైట్గా తగ్గిస్తా లైట్కి తగ్గిస్తా పాపం వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతందనీ యాక్చువల్లీ నేనే నిద్రపోతా బిన్న ఆ పిల్ల కంటే ఈ మధ్య ఒకవేళ మేల్కున్నాను అనుకో అంటే మధ్యాహ్నం నిద్ర పోపోతేనేలే మధ్యాహ్నం ని నిద్రపోతే అంతే ఇంగా రాత్రి మేలుకుంటా ఇప్పుడు పెట్టుకుంట అంతే డే ఎన్ ఎక్వేమ్లా
ఉ నీకు ఏం జీరో రాలేదు కదా
నా వచ్చింది కదా ఒకసారి నాలుగు సార్లు వచ్చిందించి నాలుగు సార్లు ఆ రోషినితో కాల్ చేసిట రోషినితో చేసేటప్పుడు
అయ్యో మరి నాలుగు సార్లు చూసుకోలేదా ఆశా
అంటే చేతునే ఉన్న టింగ్ టింగ్ ఎత్తనే నాకేం తెలుసు అది అట్లా అవుతదని
నాకు నువ్వు చెప్తే తెలిసింది లేకపోతేలే
ఉ
హాబా
సింగరాయి సింగారా
ఒక్కోరికి నాలుగు కాల్ చేసుకోవాలంట చేసుకోవచ్చంటనే
ఒక్కొక్కరికా ఎన్నైనా చేయొచ్చు నాలుగనీ
అవునా
నాలుగనే లిమిట్ ఉందా ఎవరు చెప్పినారు
వంశీ చెప్పినాడు
ఏమో నాకు తెలియదు అయితే నేనే రోషినికి నిన్ననే అన్ని కాల్స్ చేస్తుం
వచ్చిందా మని
అట్లనా సరే సరే టైమ్ అయిపోయింది బాయ్ బాయ్ బాయ్
బాయ్